హలో
స
హలో నమస్ నమస్కారం అండి బ
బాగున్నారండి
ఆ బాగున్నామండి మి మేం కూడా చాలా బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊర్కనే ఉన్నాము
అవునా పని అయిపోయిందా అండి
పని అండి ఆ అయిపోయిందండి మీది అండి మీరు కంప్లీట్ చేసారా
అయిపోయింది మార్నింగ్ టిఫిన్ అయిపోయింది ఆ రిమైనింగ్ అయిపోయింది మధ్యానం లంచ్ చేయాలండి
ఆహా అవునండి ఆ
ఏం తిన్నారండి మీరు ఈ రోజు
మేమా అండి ఈ రోజు మా అమ్మగారు ఓ మన అన్నగారికి స్వీట్ తినాలనిపిస్తా ఉంటే స్వీట్ చేసారండి ఓలిగా ఇంట్లో అవ్నండి ఓలిగా చేసారు ఆ బాగా చేస్తారండి మా అమ్మగారు వంటల్లో చాలా దిట్టండి మా అమ్మగారు గాని మా పెద్దమ్మ గారు గాని మా పిన్నమ్మ గారు గాని ముగ్గురు అక్క చెల్లెళ్ళు బాగ్ చేస్తారండి వంటలు
మీరు చాలా అదృష్టవంతులండి అయితే ను
అదృష్టావంతుల అంటే నాకు చేసేకి రాదని మా అమ్మ తిడతా ఉంటాదండి
ఇంకేంటండి అలాంటి దిట్టను ఇంట్లో పెట్టుకొని నేర్చుకోకుండా మీరు
నేర్చుకోవాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి నేర్ చ్చుకొని ఏం చేస్తామండి అందరికి వండి పెట్టాలండి
తప్పదు కదండి అమ్మాయిగా పుట్టిన తర్వాత నేర్చుకోవల్
నేర్చుకోవాలి నేర్చుకోవాలండి ఇప్పుడు మా అక్కోళ్ళంతా ఉన్నారు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారండి వాళ్ళ పెళ్ళిళ్ అయిపోయి అక్కడ పోయి నే చుకున్నారండి అట్లే అందరికీ
అంటే ఒక అడుగు మనం ముంద ముందంజలో ఉండాలంటే నేర్చుకోవాలి కద అంటి రేపు పొద్దున ఎలాంటి వారు వస్తారో
ఏవలాంటి వారు వచ్చినా ఇంగేం తప్పదండి ఇప్పుడు మనకి బిజీ లైఫ్ లో అవి నేర్ కోలీవ నేర్చుకోవాలంటే కావడం లేదండి అసలు
మ్ ఇప్పుడేముందండి ఆ సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఉంది కదండి ఏమి రాకున్నా కూడా అందులో జుసి నేర్చుకోవచ్చు
అందులో చుసి నేర్చుకోవచ్చండి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి నేర్చుకోవాలని
కనీసం మీకోసం మీరు వండుకోవడానికి మీ వండుకొని తిన
నా కోసం అంటే నా కోసం అంటే పాలు కాబెట్టుకోవడానికి వస్తదండి మరి నెక్స్ట్ మ్యాగీ చేసుకోవడం వస్ స్తదండి ఎగ్ మ్యాగీ
పల్లె నేర్చుకున్నారండి మీరు పాలు కాగుబెట్టడం బలే నేర్చుకున్నారండి మీరు
అంతే కదండి ఏదో మనకి ఏమి కావాలా ఒకటి నేర్చుకున్నాం అండి పాల్ తాగడం ముఖ్యం పాల్ కాబట్టడం నేర్చుకున్నాం ఇం కా దాంట్లోకి బాదం పాలు తాగాలంటే బాదం పౌడర్ వేసుకుంటే బాదం పాలు రెడీ అయిపోయానండి
మీ విలువైన సమాచారం బలే చెప్పారండి
అవునండి అట్లే అండి ఇప్పుడు కాలం పిల్లలంతా ఇట్లే ఉన్నారు కాఫీ చేయాలంటే మా నాన్నగారికి మా అమ్మ గారు చేసిస్తారు ఇంకా నాకు పాలు కావాలంటే నువ్వే చేసుకో అంటది పాలు నేను కాబెట్టుకుంటాను నాకు వచ్చేసింది పాలుగా కాగబెట్ ట్టేది ఇంకా మ్యాగీ కావాల అన్నప్పుడు మా అమ్మ చేయదండి మ్యాగీ ఇంకా నేనే మ్యాగీ నేర్చేసుకున్నానండి
లేదండి మీరు పాలు కాగబెట్టడం అంత గొప్ప పని నేర్చుకున్నారంటే ఇంక వంటలన్న నేర్చుకుం
అదేమి అంటే నాలో మీరు అన్నట్లు గొప్ప పనే అండి నాకు వంటలు చేసేకే రాదు పాలు కాబెట్టానంటే చాలా గ్రేట్ అండి నీళ్ళు కూడా బాగా కాబెడతానండి
అవునండి ఎలా కాగుబెడతారండి ఎందులో పోస్తారు
ఎందులో అంటే అండి మా ఇంట్లో తప్పిలు ఉందండి బాగ బాన్ గా
బానుగం
బానుగా అంటే ఆహా తప్పిలళ్ళే అంటారు మీ భాషలో ఏమంటారో మాకు తెలిదండి తప్పిల్ తీసుకొని దాంట్లో ట్యాప్ లో వచ్చే వాటర్ తిప్పి దాంట్లో ఫిల్ చేయాలండి పట్టి పెట్టాలి
నిండా పెట్టాల సగం పెట్టాలా
అంటే సగంగా కొన్ని కావాలంటే సగం పెట్టుకోవాలి చనా కావాలంటే ఫుల్గా పెట్టుకోవాలండి మ్ స్టవ్ గ్యాస్ ఆఫ్ చేసారేమో ఒకసారి ఆన్ చేసి కింద సిలిండర్ దగ్గర ఆన్ చేసుకొని తర్వాత ఈ స్టవ్ అనేది ఇట్లా పైకి ఆన్ ప్లేస్ లేకి తిప్పి లైటర్ అనే ఉంటాదండి గ్యాస్ వేలీగిచ్చేది లేకపోతే లైటర్ లేకపోతే మ్యాస్ ఇది మ అగ్గిపెట్ట తీసుకొని అగ్గిపెట్టెతో ఇట్లా అంటిచ్చి ముట్టియాలండి గ్యాస్ అప్పుడు బస్ అంటించకూడద మా అమ్మగారు అంటిచ్చేకి ముట్టిచ్చేకి డిఫరెన్స్ చెప్పారండి నాకు ఇంకప్పుటి నుంచి అంటించకూడదు అంటించడం అంటే ఒకదానికి నిప్పు పెట్టడం అనమాట ముట్టియడం అంటే వెలిగియడం మో చెప్పారండి నాకు మర్చిపోయనండి కరెక్ట్ గా చెప్పలేదు నేను కూడా మీకు అట్లా అట్లా వాటర్ తపిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తే నీళ్ళు హీట్ అయిపోతయండి అలాగే పాలు కూడా అండి పాలు మనకి ఎన్ని కావాలో గ్లాస్ నిండా కావాలో గ్లా స్ తపిల్లోకి తీ తపిల్లోకి గిన్నెలోకి తీసుకొని పాలు స్టవ్ మీద పెట్టేస్తే పాలు కగిపోతాయండి
అవునా అండి
మీరండి మీకు వస్తారు పాలు కచ్చేకి మీకు వస్తదండి పాలుగాచేకి వంట చేసేకి లేకపోతే న దగ్గరి కోస్తారా దా నేన్ నేర్ స్తారండి పాలు కాంచడమేలాగా నీళ్ళలు గాంచడమేలాగా అని
పాలు కాంచడం నీళ్లు కాంచడం ఇంకా నేర్చుకోలేదండి
అట్లయితే రండి నేను లొకేషన్ పెట్టేస్తాను మీ ఇంటి మా ఇంటికి మా ఇంటిది వచ్చేసేయండి మా ఇంటికి వచ్చేస్తే నేర్పిస్తాండి నీళ్ళు ఎంతసేపు మరి గీయాలో పాలు ఎంతసేపు మరి గయాలో మరి నెక్స్ట్ బాదం పాలు ఎట్లా చేసుకోవాలో అవన్నీ చూపిస్తాను
కాదండి ఎన్ని రోజులు పడుతుందండి అవిన్ని నేర్చుకోవడానికి
నాకు తెలిసి నేనైతేఓ రెండు మూడు రోజుల్లో నేర్చుకున్నాను మీరైతేఓ రోజులో నేర్చేకుంటారం డి
అవునా అండి అయితే నేను గొప్ప పని నేర్చుకోబోతున్నానండి
మీరు ఆల్రెడీ వంట చేసేది నేర్చున్నారండి ఇదిేం పెద్ద గొప్ప పని ఎం కాదు లేండి ఆ ఊనండి
ఇంకా అండి ఇంకా ఏమొచ్చండి
ఇంకా అండి ఇంకా నాకు అంతే అండి ఇంకేం రాదు మా అమ్మ చేస్తే తిని పెెడతాను బాగా పుష్టిగా మా అమ్మకు చెప్పా కదండి మా అమ్మ వంటలు బాగా చేస్ స్తది అని చెప్ప కదా మా అమ్మ బాగా వంటలు చేస్తారండి ఇంగ తీపైతె ఆ అవునండి
మా నాకు సరిగా రాదండి అమ్మ దగ్గరికి నేను వె వెజ్ చేస్తానండి నాన్ వెజ్ అంతగా రాదు కాని వెజ్ చేస్తాను నాన్ వెజ్ బాగా చేస్తారా అండి
నాన్ వెజ్ా అండి నాకు వంట చేసేకే రాదండి అసలు ఇం నాన్ వెజ్ యడ చేేస్తానండి నేను
మీరు కదండి మీ అమ్మగారు
మా అమ్మగారు కూడా అంతే అండి అసలు మా అమ్మగారు కూడా ఎక్కువ చేయరండి చికెన్ ఒకటే చేస్తారండి చి చికెన్ మటన్ మా డాడీకి మటన్ అంటే ఇష్టం మామ్మకి చికెన్ అంటే ఇష్టం అందుకని ఒకరికి ఇష్టమైనది ఒకరు అట్లా నేర్చుకొని చేస్తా ఉంటాంటారండి అంతే ను ఆ అంతే అండి ఇంకా ఇప్పుడు చూడు నాకు పాలు అంటే పాలు మ్యాగీ అంటే ఇష్టం కాట్టి ఆ రెండు నేట్ చేసుకున్నాను రెండి చేసుకుంటానండి అంతే ను
నేను చేస్తానండి పప్పు చేస్తాను రస ము తర్వాత చిన్న చిన్న చట్నీ ఇలాంటిే చట్నీలు రైస్ ఇట్లాంటివన్నీ చేస్
ఓహో ఓకే అండి మీరు కూడా ట్లయితే బాగా వంటల్లో దిట్ట అనమాట అండి మా అమ్మ లాగా
ఏదో కొంచమండి
కొంచెం కాదులేండి మా అమ్మలాగా మీరు కూడా చానా గ్రేట్ అండి అమ్మగారు అంటేనే గ్రేట్ అండి మీరు కూడా మీ పిల్లలకు బాగా వంట చేసి పెడతారు అనుకుం
అవునండి పిల్ల పెట్టాలి కదా అండి పాపం పిల్లలు కదం ఎక్కడికి పోతారు ఆ పిల్లలు కాబట్టి వాళ్ళతోలు
అవునండి అవునవునండి పిల్లల్ని ఇప్పుడే కదండి మనం చిన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి కదండి వాళ్ళని క్రమ శిక్షణగా పెట్టాలి సద్మార్గంలో మంచిగా పంపియాలి
అవునండి ఇప్పటి నుంచో పిల్లల్ని క్రమశిక్షణతో సన్మార్గంలో పెంచితేనే పెద్దయిన తర్ తర్వాత ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి నలుగురితో ఎలా మాట్లాడాలి అని
అవునండి అవునవును పౌరులే రేపటి ఆష్ త జీవులు సంథింగ్ ఏదో ఉంది కదండి ప్రావా సామెతలు
అవునండి
అవునండి ఇంకా అండి ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడైతే ఖాళీగా ఉన్నానండి మధ్యాహ్నానికి వంట చేయాలి పొద్దున్ సాంబార్ పెట్టాను సాంబార్ ఉంది మధ్యానం రైస్ ఒకటే పెట్టాలి
అవునా అండి ఓహో మీరు వంటలు బాగా చేస్తాన్నారు కదా సాంబార్ ఎలా చేస్న్నారండి మార్నింగ్ మీరు
సాంబారు బప్ప కందిపప్పు కుక్కర్ లో పెట్టామండి అది కొంచెం ఒక త్రీ విజిల్స్ వోచ్చిన్ తర్వాత ఆ
ఉ కందిపప్పు డైరెక్ట్ కుక్కర్ లో పెట్టేస్తారం డియా
ఆ కందిపప్పు పెటి కందిపప్పు ఎసి దాంట్లో వాటర్ పోసి ఈ పైన మూతబెట్టి
అవునా అండి
నీ పెడ్తామండి అది ఆ లోపల వేటప్పుడు ఒక మూడు విజిల్లు వస్తుందండి ఆ విజిల్లోచ్చిన్ తర్వాత కిందికి తీసి ఆ విజిల్ అంటే లోపల ఆ గ్యాస్ పోయేంత వరకు అట్లే బెట్టి పోయిన్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బ్యాలు మెత్తగాయింటాయండి అప్పుడు వాటిని తీసి మెత్తగా రుబ్బుకోవాలి అంటే మెత్తగా చేసుకోవాలి వాట్
ఆహా ఓకే అండి గట్టిగా నీళ్ళగా అండి చేసేది బ్యాల్లని
బ్యాల్లనా నీళ్ళగా చేసుకోవాలండి సాంబార్ నీళ్ళగే కదండి ఉండ్
ఆ అవునండి ఆహా ఓకే అండి నాకు తెలీదు కదండి వంటలు చేసేద్ సాంబార్ ఎలా చేయాలో తెలిదు అందుకే మిమ్మల్నడుగుతా ఉన్నానండి
నేర్పిస్తాను నేర్చుకోండి మెత్తగా రుబ్బుకో దాన్ని మెత్తగా చేసిన్ తర్వాత చింతపండు ముందే నాన్బెట్ పెట్టకొవాలండి ఆ చింతపండు వాటర్ అందులో మనకి అందులోకి చేసుకోవచ్చండి క్యారెట్ రాడిష్ ఆ బీన్స్ క్లస్టర్ బీన్స్ అవి మనకి వెజిటేబుల్స్ పో ఆ అవి కొన్ని ఇవి కొన్ని వేసుకొని ఆ తర్వాత రసం పొడి కారంపొడి ఉప్పు
ఆహా ఓకే అండి అట్లా అన్ని కుక్కర్లకేసి పెట్టినప్పుడు క్ ఆ గ్యాసు బుస్సని పొంగలేదా అండి?
అన్ని ఎందుకేత్తామండి మళ్ళా ఏయము మళ్ళీ తబల్లో పెట్టుకుంటాము. ఆ పప్పు అంటే కంది కందిపప్పొటి ఉడికిచ్చుకుంటామండి కుక్కర్ లో మిగతావన్ని ఉడికిచ్చమ ఆ
అవునండి కుక్కర్ లో ఈరోజు పెట్టినప్పుడు బుస్సని రాలేదా అండి బవ్ ఉఫని పైకొచ్చిందా?
ఎన్ తెల్సా అండి బుస్సనేది ఎట్లానయ్య అంటే విజిల్లో నుంచి ఆ ఆ గాలి రాకోకుండా బయట్ నుంచొచ్
ఆహ అవునా అం డివ్ అవునండి నాకు కూడా కొంచెం తెలుస్తాంది మీరు చెప్పేస్ సంభాషణ వల్ల బొఫ్ అని బుష్ ఏదో అనింటది అనిపిస్తా ఉందండి నాకు
అంటే పైన ఒక విజిలేమో నార్మల్ గానే వచ్చిందండి. ఇంకొక విజుల్ వచ్చేటప్పటికి అందులోకి ఏమన్నా ఇరుక్కుందో ఏమో తెలియదు గాని పప్ అక్కన్నించ్చొచ్చిందండి బయపడి పరిగెత్తినమండి బయటికి
అవునా అండి అదే అదే అట్లా ఎక్కువ పెట్టప్పుడు అట్లా అయిపోతదండి మా ఇంట్లో కూడా ఒకసారి అ ట్ల అయిన్నాది అందుకే చెప్ టా ఉన్నాను అప్పుడు ఓచర లాంటివి అనేటివి వెళ్ళిపోయుటాయండి ఓచర్ లేపిచ్ కోండి
వోచర్లేముండయి గాని ఆ విజిల్కి ఏదన్నా అడ్డుపడినప్పు ప్పుడు ఆ గాలి విజిల్లోంచి బయటికి రాకోకుండా పక్కన్నుంచ్చొచ్చిందండి
కే అండి అలాంటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలండి.
కానీ మన టైం బ్యాడున్నప్పుడు తప్పదండి అలాంటివి జరుగుతూ ఉంటాయి.
అవునా అండి ఓకే అండి మీ విలువైన సమయం మా కోసం కే టాయించి మీ ముఖ్యమైన సమాచారం మాకు చేయాల్సినందుకు ధన్యవాదములు.
ధన్యవాదములండి
ధన్యవాదాలు
చ్